హలో చెప్పరా చెప్పు రా
ఏం చేస్తున్నావు అక్క
ఏం లేదురా ఇప్పుడే పిల్లలకు అన్నం పెడుతున్నా
ఇప్పుడు తింటున్నారా
అంటే వాళ్ళు ఆ జరా కొంచెం ఈవినింగ్ బాగా ఆడుకొని ఆడుకొని అలిసిపోయి పడుకున్నారు సడ తినలేదు ఇగ వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఇప్పుడే పని నుండి వచ్చిండు అమ్మో పిల్లలు అన్నం తినకుండా అట్లనే పడుకున్నారా అని వాళ్ళని లేపి మొహం గిట్లా కడిగిచ్చి కూర్చోబెట్టి అన్నం తినిపిస్తున్నాడు
బాగా అలసిపోతే అట్లానే ఉంటుంది ఎడాకాలం కదా తొందరగా అలిసిపోతరు
ఆ అంటే ఇవాళ ఆ చుట్ట ఇంటి ఎనుక వాళ్ళ పిల్లలు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇక్కడ ఉండరు
పక్కనే ఉంటారు సిటీలో ఉంటారు వాళ్ళు ఇగ వాళ్ళకు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని చూసుకుంటూ సంబరంలో
వీళ్ళు బాగా ఆడుకొని అలసిపోయి
ఆ
అయినా ఉండాలే అక్క ఫ్రెండ్స్ ఉంటేనే బా అనిపిస్తుది ఆడుకోవాలి అనిపించింది ఎప్పుడు ఆడుకో
అదే కదా బాల్యం చిన్నది కదా
ఆడుకుంటే మంచిదే నేను అసలు ఆ వయసుకి కూడా సరిగా ఆడిందే లేదు తెలుసా అక్క ఎందుకంటే చిన్నప్పుడు నాకు ఎక్కువ ఫ్రెండ్ ఉండక
అవు ఆ ఎందుకురా నువ్వు బానే అందరితో బానే క్లోజ్ ఉంటావుగా
బానే ఉంటే గాని ఇప్పుడు అది రీసెంట్గా మారిన సరే మా హాస్టల్ కి వెళ్లడం బయటికి వెళ్లడం బయట మాట్లాడడం అట్లా అల పడంది హాస్టల్ కి వెళ్ళకు ముందు ఇంత దారణం ముండేది తనని
అయినా నువ్వు చిన్నప్పుడే పోయినట్టున్నావు గా హాస్టల్ కి
చిన్నప్పుడే పోయినా కానీ అప్పుడు కూడా అంత తేడా ఏం లేకపోయినా అప్పుడే ఆ మైండ్ సటేట్టు ఉండే అంటే హాస్టల్ లో ఉన్నంత వరకు బాగానే ఉండేది మళ్ళీ ఇంటికి వచ్చేసరికి కత మళ్ళీ మాట్లాడకుండా అయేది
ఇగో చాలా మందికి నేను కూడా విన్నరా ఈ ఇట్లా హాస్టలా ఉంటేనే వాళ్ళు ఓపెన్ వాళ్ళ మైండ్ సెట్ అంతా ఓపెన్ గా ఉంటదంట
చాలా ఫ్రీగా ఉంటా హాస్టల్ ఏదైనా అయిది అన్నట్టుగా మా ఇంట్లో ఫ్రీ ఉండగలుగుతా మళ్ళీ ఇంకా ఎక్కడ ఉండాలన్నా కూడా ఆలోచిస్తా అప్పుడు అట్లా ఉండేది ఇప్పుడు నార్మల్ గా ఎక్కడ పోయినా ఫ్రీగానే ఉంటా సరే మరీ అంత ఫ్రీ ఉం
అప్పుడు ఏజ్ పెరగలేదు ఇప్పుడు కొంచెం ఏజ్ పెరుగుతుంది కదా ఆ అంటే తెలు అప్పుడు సిచ్చువేషన్ వేరు ఉంటాయి అంటే చిన్న మైండ్ సెట్ ఉంటది ఏ కొంచెం ఇప్పుడు పెద్దగాయి జాబ్ చేసే కాడకి వస్తున్నావు కదా సో అట్లా ఉంటది అన్నట్టు ద కు పెట్ట
ఇలాన్ మా అక్క పెళ్ళయిన తర్వాత పొద్దు పొద్దు స్టార్ట్ చేసా మాట
ఏం చేస్తున్నా
ఏం లేదు రా మా మావయ్యకి అన్నం పెడుతున్నా
అవునా ఇప్పుడు వచ్చేదాకము
ఆ మామయ్య ఎప్పుడైనా లేట్ అయితుది ఆయన దూరం పోతుండు పనికి
అవునా బిస్కేట్
ఉమ్ ఏమైంద్రా
రిస్క్ అవుతుది కదా అంత దూరం వెళ్ళి మళ్ళీ రోజు రావాలంటే
మరి ఏం చేస్తుందా ఇక పనులు దగ్గర దగ్గర దొరికాక అందుకే దూరం దూరం పోయి ఇక పని అక్కడ కం ప్లింట్ చేసుకొని వచ్చేసరికి పాపం ఈ టైం అవుతుంది ఆయనకి ఉమ్ ఏ చాలా ఇబ్బంది అయితున్నారు ఎందుకంటే ఓకే నార్మల్ గా వెళ్ళిన ప్రాబ్లం లే లేదు గాని బస్సెస్ టైమ్ కు దొరకకపోతేనే సమస్య
ఆ అవునక్కా ఇప్పుడు ఉత్త బస్సుఉంది కాబట్టి ట్టి గొడవలు పడి గొడవలు పడి పోతారు
ఆ మళ్ళ అందులో ఒకటి ఫ్రీ ఈ ఫ్రీ బస్ అయిన కానుంచి అయితే ఇంకా అసలు ఆపడమే మానేసిరు తెలుసా
అసలు ఆపడమే మానేశారు ఎందుకంటే ఫస్ట్ ఆటో ఆపితే గుంపులు గుంపులు వచ్చి ఎక్కేస్తున్నారు ఇక అసలు ఆ గే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు ఎవరికి
ఆ అట్లా ఆయాక్సిడెంట్ ఇటలాంటి ఇట్లా జరుగుతున్నాయి అని వాళ్ళ ఎవ్వరి భయం వాళ్ళకు ఉంటది కదా రా అందరిని అర్థం చేసుకో వాలి మనం కూడా
అవునులే అక్క ఫ్రీ బస్సెస్ తిరగనోళ్ళ అందరు ఇప్పుడే ఫస్ట్ టైం తిరుగు
మొన్న ఒక ఆ అదే నాకూడా ఇట్లా అనంగానే గు ర్తుకొచ్చింది మొన్న న్యూస్ చూసినవా ఒక ఆమె బ్రష్ వేసుకొని ఎక్కింది అదేంది బస్ ఎక్కింది
ఆ బ్రష్ వేసుకోని
ఆ బ్రష్ వేసుకొని బాస్ ఎక్కింది ఏందమ్మా నువ్వు గిట్లా బాస్ ఎక్కినావనంటే ఆ ఆ ఏం చెయాలా అమ్మా మాకు ఇగ ఇంట్ల టైం దొరకలేదు ఏ ఖాళీగానే కూర్చుంటున్నా కదా అని మళ్ళా బస్సు నేను స్నానం చేస్ రెడీ అయ్యేలోపు బస్సు ఉంటాదో ఉండ అంటే ఆ మళ్లీ పల్లెటూరంట ఇగ బస్సు ఉంటాదో ఉండదో అని దబ దబ వస్తున్నమ్మా అని చెప్తాంది ఆమె చెప్పిన ఆన్సర్లకి అయితే బుర్రలు అవుట్ అయినాయ్ తెలుసా
అసలు ఎంత టైం లేకపోతే బ్రష్ చేసుకునేంత టైం లేకుండానే వచ్చింద బ ఇంత ఘోరం చేయకూడదు ఎట్లాగో ఫ్రీ బస్ ఏ అని
కాద మరీ టూమచ్ కాకపోతే బ్రష్ చేసుకొని రావ ఆ బస్ కాకపోతే ఇంక మళ్ళా మూడు నాలుగు గంటల వర అంటే త్రీ ఫోర్ అవ మళ్ళ రిటర్న్ అయితది కదా బస్సు
ఆ కద అక్క ఇంకొక ఇంకో టెన్ మినిట్స్ లేట్ అవుతాది ఫైవ్ మినిట్స్ దొరకలేదా
ఏన్ అన్ అదికదా బయలుదేరే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయలుదేరే అయినా బ్రష్ చేసుకుంట అయిపోయే దాని కి గింత టూమచ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదర
ఆమె కంఫర్ట్ గుంటే సరిపోయిద్ద చూసేవాళ్ళకి అనిపి అనిపిస్తా ఏంట్రా బాబు ఇది అని
అనిపియ్యద ఆమె కండక్టర్ పక్కకి నిలుచుంది నిలబడి ఏందమ్మా నువ్వేంది గిట్ల బ్రష్ చేసుకొని ఎక్కినవేందమ్మ అసలు కొంచెమైనా మేనర్స్ ఉందా అంటే ఆమె అంటుంది నీకేడ నీకు మేనర్స్ ఉందా ఫస్ట్ నన్ను ఎక్కించుకోపో నేను ఏమన్నా ఆ నేరాలు చేసి గోరాలు చేసి వస్తున్నానా బస్సే కదా ఎక్కింది నువ్వెందుకు అంత నీ సొంత బస్సు అయినట్టు బిల్డప్ ఇస్తున్నవేందని ఇంకా ఆమె మీదకి రుబాబుగా మాట్లాడుతుంది తెలుసా
అవును వాళ్ళు రో వాళ్ళు డ్రైవ్ చేసుకొని వాళ్ళే చూసుకుంటారు కాబట్టి అది వాళ్ళ సొంత బస్సే ఈమె ఎవరు అంట అసలు
కదా మరి
హ్మ్
ఎంత సొంత బస్సు కాకపోతే మా మాత్రం ఈమె అట్ల మరీ ఆమెనే దబ్ దబ ఇస్తుందంటే
అసలు అంత ఘోరంగుండనే ఉండద్దు అందుకే నాకు నచ్చదు సగం మానర్స్
అంటే ఇప్పుడు ఎట్లున్నదంటే కొంచెం డ్రైవర్లను కూడ ఎవరు అర్థం చేసుకోట్లేదు తెలుస డ్రైవర్లనైనా కండక్టర్లనైనా అంటే సరే కొంతమంది అందరు అలా ఉండరు కదా కొంతమంది ఎవరో ఒకరు కూడ మంచి వాళ్ళు ఉంటారు కదా బస్సు లో
ఆపితే ఆపిన కూడ ఎక్కడ వాల్యూ ఇస్తున్నారుక్క ఆపిన కూడ ఇంతసేపు ఆడ దొరికతలేవు అని గొడవ పెడుతు లేదా కొట్టుకుంటారు ఆపాకపోతే నేమో సి డ్రైవర్స్ కి
ఉ ఒక ఇగో ఆపకపోతున్నామో ఆపట్లేద అంటున్నారు ఆపినంక ఎక్కిన ఇంకనేమో అసలు ఇగ మేము మా స్టాప్ ఒక ఫోర్ స్టాప్ దాటే వస్తది నేను రోజు కాలేజీ కెళ్ళే స్టాప్ అయితే ఆ స్టాప్ ఎక్కిన నేను దిగుదాం అనుకునే లోపం అసలు నేను టికెటే తీసు కోలేదు ఆమె అసలు ఆ నుంచి కదని కూడ కదలలేదు తెలుస అంటే అంత మంది ఎక్కిరు ఆమె బయటికి కూడ రానియ్వకుండా నిలబడ్డారంటే
నాకు భయం అయితది అక్కడ నిజనికి ఇంట్ల ఇప్పుడు త్రీ బస్ వచ్చిన కాబటి నాకు మస్తు భయం అయితది అంత రష్ లో నేను ఉండగలుగుతన్నా అసలు బతకగలుగు తనా అందుకే ఎప్పుడు ఫ్రెంట్ సీట్లనే కూర్తుంట ఏం పర్లేదు నెట్టిన తొందర పోయి కింద పడత అంతే
అంతే మరి కాకపోతే సీట్లు దొరకట్లేవు కదరా అది నార్మల్గా అది ఇక నేనేమో ఆమె ఆమె మళ్ళ బయటికి రాలేదు నా స్టాప్ అయిపోతుంది ఇప్పుడు నేను దిగాల దిగొద్దా ఇద ఒక డౌట్ దిగితేనేమో ఫైవ్ హండ్రెడ్ జరిమానా వేయాలి టికెట్ లేకుండా ప్రయాణించినందుకు డబ్బులు కట్టాలంటారు ఇప్పుడు దిగకపోతేనేమో నా ఎక్కువ నాది నా స్టా స్టాప్ అయిపోతుంది కాలేజ్ కి టై టైం అయిపోతాంది ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఇక
నేనైతే అట్లానే దిగేసాను అనకు నిజంగా లేకపోతే ఇప్పుడు అతని కోసం వెయిట్ చేసుకుంటుండాలంటే మనకు లేట్ అయిపోయిద్ది
ఆ ఇగా అప్పటికి కూడా నేను ఒక టెన్ మినిట్స్ వెయిటింగ్ చేసి ఆమెను బయటికి రమ్మని ఆ ఆంటీ తొందరగా టైమ్ అయిపోతు ఆంటీ నాకు టికెట్ ఇవ్వండి అని ఆమెను కొంచెం రిక్వెస్ట్ చేసుకొని అప్పుడు కూడా ఆమె బయటకు వచ్చేదాకా టెన్ మినిట్స్ వెయిట్ చేసినా తెలుసా అందులోనే గుంపుల్లోనే మళ్ళీ నా దరిద్రం ఏంటంటే లాస్ట్ లాస్ట్ సీట్ దొరికింది
ఆ అసలు ఘోరం అక్కా లాస్ట్ సీట్ అసలేదొరికిద్ది అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే పట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది లాస్ట్ నుంచి ముందుకు రావడానికి అంత రష్ ఉంటే మాత్రం
ఆ అయినా ఫాస్ట్ అంటే ఇక్కడ ప్లెస్ ఏమైందంటే ఆ ఊర్లో స్ట స్టాప్ల కాడ గాని మధ్యలో స్టాప్ లో కడగాని కాకుండా ఎటు కాకుండా మధ్యలో ఆపిందామె బస్సు ఆపి ఏయ్ దిగండమ్మ దిగండి మీరు తొందరగా దిగితే ఆమెకు టికెట్ ఇస్తా పక్క పక్క అసలు స్టాప్ అయి అయిపోయిందామెది మీరు గిట్లు ఉన్నారు ఏంది అది ఇదని వాళ్ళని కొంచెం బాగా తిట్టి వాళ్ళని దింపేసి అప్పుడు నాకు సీట్ ఇస్తంది నాకు టికెట్ తీసుకుంటే ఆ టికెట్ తీసుకు కొని మళ్ళా అంటే ఎడ్జెస్ కి నిలబడ్డ నిలబడి ఆ మళ్ళీ ఆ బస్సు కొంచెం మూవ్ అయినాక మళ్ళీ ముందు స్టాప్ రాగానే దిగిపోయినా తెలుసా
ఆ సరే ఇప్పుడు జర్నీలో తలుచుకుంటంటే భయమైతుంది బస్సుల ఉండగలుగుతాన
ఇంకా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని ఎంత దూరం అని ఇప్పుడు నార్మల్ గా పక్కపక్కన ఊర్ అయితేనేమో ఆ ఆటోలు తీసుకొని ఆటోల మీదనో లేకపోతే ఎవరినైనా లిఫ్ట్ అడుక్కోనో బైక్స్ల మీదో అట్లా పోతాం దూరం హైదరాబాదు అంటే హైదరాబాద్ ఇందు లాంటి ఏరియాలకి పోవాలంటే ఎట్లా పోతాం చెప్పు
అవునక్క అయినా ఫ్రీబస్ వచ్చినకాన్నించి అసలు ఆటోలు ఎవరు వాడట్లేదు
హ్మ్